ఉమ్మ్ హాయ్ మేడం బాగున్నారా ఆ బాగున్నామండి
తిన్నారా అండి
ఆ లేదండి ఇప్పుడే వచ్చిన వచ్చాను ఇప్పుడే స్నానం చేసుకున్నా ఇంక తినడానికి ఒక వన్ అవర్ పడు
నేను ఇంకా తినలేదండి సేమ్ ఇందాక ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి కాన్ లో చిన్న చిన్న పనులుంటే కంప్లీట్ చేసుకొని కూర్చున్నానండి
చా మరి ఏంటి కర్రీ ఏంటి
అది ఎతసి మాది బిర్యానీ అండి
వావ్ బిర్యానీ యా
అం
ఉమ్ హ్మ్ మీరు చేశా సరేలే పోతే మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ
మా మమ్మీ చేసిదండి బాగా కుక్ చేస్తాది
అంటే మీకు వచ్చా అండి బిర్యానీ చేయడం
రావండి
మీ కాదా ఆహా మన గురువులు కాదండి మనకు ఓన్లీ చాయ్ చాయ్ ఇప్పుడు చాయ్ పెట్టడం వచ్చు అంతే తప్ప మిగతా పనులు ఏం రావు హ్మ్ అవును మేడం
పెట్రోల్ రూ ఒకవేళ అంటే ఇక్కడన్నా దూరం వెళ్లిన ఇప్పుడు కుక్ చేసుకోవడానికి పనికి వస్తాది కదా
ఆ కుక్ చేసుకోవడానికి పనికొస్తుందంటే ఏముంది బయటగా దాహోమ్ పైగా హోటల్ ఎప్పుడు తినడం తప్ప ఇంకేమున్నాయి ఇప్పుడు నేర్చుకో చేసి ఏమున్నాయి
ఉమ్ అంటే మొత్తానికి అయితే ఏం కాకుండా అయితే ఏమి ఉండదు కొన్ని కొన్ని వచ్చు ఆ మా మల్ల ఐ ఇది ఏమంటారు ఎగ్గు తోనే ధైష్ ఉమ్ ఎగుకర్రీ అండడం ఆ పచ్చి పులుసు ఈ వీటిను అట్ల ఏదో ఉప్పు పన్నాం తాలింపు అన్నం అంటారు కదా ఆ అది ఏమైతే కొన్ని కొన్ని వచ్చు కొన్ని రావి మరిీ ఇక చికెన్లు చికెన్ అంటే చికెన్ కూడ రాదు గీ ఇంతవరకయితే వచ్చుదండి
నాకు జెప్ అంతగ రావండి ఏవో అట్ల అట్ల కుక్ చేస్తా అంతే
అచ్నా
ఉమ్
ఊహు వేరె ఏం కర్రీ రాదా మీకు
వేరే కర్రీ అంటే నాకూ సాంబర్ బాగోచ్చు అంతె అండి
సాంబార్ వచ్చా
మ్
కొంచెం చెప్తరా మేడం అది ఎలా బుక్ చేయాలో నాక్ కూడ రాదుగ నేర్చుకుంటాం కొన్ని టిప్స్ ఇస్తరా
సాంబరా అండి సర్చ్ చేయ్ మోనక్కాయల్ హలో టమాటాలు సూరకాయలు బెండకాయలు ఆ ఇంక పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఆ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆలుగడ్డ ఎయ్యాలండి
ఆ అంటే మీరు అనొచ్చ ఏరక్నా ఉమ్ ఉమ్ అవన్నీ చేసుకుంటే అయిపోతద కర్రీగా అంటేం ఇంకింకా ఉంటాయి కదా పాసెస్
ఆ అవన్నీ కడా కట్ చేస్ కోవాలి కర్చీఫ్ తీసుకొని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో కొంచం ఏం అద్ త్రీ టేబుల్ స్పూన్ అండి నూనె పోసుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసి ది వాటిని కొంచెం గోల్డ్ ఎరుపు కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక కొంచెం పచ్చిమిర్చి వేసేసి వాటిని కూడా కొంచెం వేగనివ్వాలి వేగని చ్చాక ఒక టీ స్పూన్ అల్లం వేసేసి మంచిగా వేగనిచ్చినాక వేగనిచ్చినాక తర్వాత అందులోకి పసుపు వేసేసి కొంచెం వేగ చ్చాక క్యారెట్ వేసుకోవాలి కట్ చేసుకుని క్యారెట్ వేసుకున్నాక అందులోకి మునక్కయ ముక్ ముక్కలు పొట్టు తీసేసి నీటీగా కడుక్కొని అందులో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఆ తర్వాత దోసకాయ ముక్కలు కూడా చిన్న చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ బెన్ బెండకాయ ముక్కలు కూడా వేసు కొరియర్ ఒక ఐదు నిమిషాలు మా టుకు ఉడకనివ్వాలి వాటిని దాంట్లోకి కొంచెం ఉప్పు తరువాత కో కొంచెం కారం కొట్టి తరువాత ఒకటి వేసుకొని నీట్ గా కలుప్ కోవాలి కలుప్ కొన్నాక ధన్పైనుంచీ గరం మసా చాలా వెయ్యాలి గరం మసాలా వేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట కలుప్ కొని యేసేసి ఆ ఓ ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసి నీట్ గా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టేయాలి పక్కకు పెట్టేసాక ఏం చెయ్యాలి అన్
ఉమ్
ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పప్పు కి రెండు గ్లాస్ల నీళ్లు పోసి కొంచం
కుక్కరు కుక్కర్ పక్క ఉండాలనండి కుక్కర్ లేకపోత్త్ అంటే కాదా
ఆ పప్పు ఉడకదండి అబ్బా సాంబార్ కి పప్పు ఉడుకుతేనే బాగుంటంది మీరు మామూలుగా పొయ్యి మీద పెట్టినా గాని పప్పు ఉడి ఉడికేదాకా ఉడికిచ్చుకోవాలి కుక్కర్ అయితే త్వరగా అయిపో
ఛ అంటే కుక్కర్ లేని పరిస్థితి ఎట్లా మరి అంటే గిన్నెలో
ఇమ్ ప్రెషర్ కుక్కర్ ఉంటే అంటే ఆ పప్పు ఉడికిందా లేదా అనేది చూస్తే తెలుస్తదండీ మీడియం ఫ్లేమ్ అయితే ఒకలాగా పెద్ద ఫ్లేమ్ అయితే ఒకలాగా నేను ఎప్పుడు కుక్ అట్లా పప్పును ఉడికించలేదు
హ్మ్ మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడతాద ఉడకడానికి ఇమ్
హ్మ్ తరువాత
ఇది ప్రెషర్ కుక్కర్లో అనుకోండి రెండు మూడు నిముషాలలో అయిపోయిది అంతే
హ్మ్ కుక్కరాయ్యితేనే తొందర ఉన్నది కుక్కర్ అయితేనే తొందర అయ్యిపోది
ఆ
హ్మ్ ఇంకా
ఆ ఒక త్రీ వేసిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాక ఏం చెయాలి అంటే దానికి లోకి అది స్టవ్ ఆఫ్ చేసుకొని గాలంతా పోయేదాకా ప్రెషర్ కుక్ కు వాడద్దు గాలంతా పోయక ఏం చేయాలంటే దాంట్లో ఏ ఆ ఒక ముద్ద పాప్ ప్పు కర్ర దొరుకుతుందండి అది పెట్టేసి మంచిగా ముద్దపప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసేసుకొని దాంట్లోకి లైట్ హ్మ్ ఆ ఇ హ్మ్ తది వాటర్ చింతపండు ముందే నానేసుకొని చింతపండుని పెట్టుకోవాలి నానబట్టుకున్నాక ఆ నాన పెట్టుకున్నాక ఆ నీళ్ళు అందులో వేసి చేసి అ పాపును ఉడుకనివ్వాలి ఉడుకని చిమ్న్గా
మ్
ఆ తర్వాత ఏం చేయాలంటే పప్పుని ఆ పప్పులో వాటర్ వేసేసేసి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా ఉడికే టై లో మనం ఏదైతే ఫస్ట్ కర్రీ చేసిందండి కదా ఆ కర్రీని అందులో వేసి కోనీ కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మట్ మరగనివ్వాలి మంచిగా థిక్ అంటే మీరు అది ఏదైతే చింత పండు నీళ్లు పోసారో ఆ నీళ్ళ అంతా కూడా ఈ పప్పు తోటి కలిసి దాని అంటే ఆ కారు కన్సిస్టెన్సీ అనేది చాల థిక్గా ఉండాలి తిక్గా వచ్చేససేసి దాంట్లో ఏం చేయాలి అంటే మీరు మళ్ళీ ఒక నాలుగైదు కరేపాక రెమ్మలు తీసుకుొని అందులో వేయాలి సాంబార్ మసాలేటప్పుడు
అప్పుడ ఫవ బాగుంటాల అప్పుడు బాగుంటా ఫ్లేవర్ అంటుంది
నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మసాలానిచ్చాక
మ్
మీర ఏం చేయాలంటే ఆ అందులో కొంచెం వాటర్ ఏంటిది సాంబార్ మసాలా వేసేసి మళ్ళీ మంచిగా కలుపుకొని దాన్ని ఇంకా మసలని ఇవ్వాలి మసలని ఇచ్చాక మ మసలునిచ్చాక మసని న ఇచ్చాక ఏం చేయాలి అంటే కొంచెం ఒక దాంట్లో నీకు సరిపడా ఉప్పుేసుకొని మళ్ళీ మరగనివ్వాలి వాటర్ ని మార్గనిచ్చాక
ప మగని చాలు
ఆ మరిగని ఇచ్చాక ఒక టెన్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరిగినాక స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని మీకు పప్పుచారు తాాలిం పెట్టడం అంటే ఇస్తామా తళిం పెట్టడం అని వచ్చాక ఆ తాలింపు పెట్టడం వచ్చామెకు పప్పుచారు చేసుకున్నాక
హ వచుండి మమ్ములగా ఆయిల్ వేసాక కొలిిన తర్వాత హ జిలకర తర్వాత ఇ దాంట మిక్స్ చేల అంతేకదా
మ్
మ్
అంతే అండి మిక్స్ చేసేసుకొని నీట్ గా సవుజ కోవచ్చు అది మీరు రైస్ లో కానీ ఇడ్లీలో కానీ లేదంటేయ్ చపాతీలోక్ కాని. ఉప్మాలోక్ కి గాని దేంట్లొ కైన కాంబ్నేషన్ బాగుంటదండి.
అ చ అ మామూల్గ సైడ్ కు గిట్ల అప్పడాల్ గి ఇట్ల గుడ బాగుంటాయ్గ.
పడాలైన ఆలుగడ్డ ఫ్రై ఐన ఫిష్ ఫ్రై ఐన.
నాకైతె ఆ పచ్చిమిర్చి బాగుంటదండి పచ్చిమిర్చి ఉంటాయ్ గద నూనెలొ ఎంపుకునేది లైట్గ ఉమ్ ఆ ఫ్లేవర్ తోను గుడ బాగుంటాయ్. ఈ ఆంబ్లేటు అప్పడాలు. ఆలుగడ్డ వేస్ట్ గాని ది మిచ్చితోనే బాగుంటాయ్ ఉమ్. మీరు.
ని నేనూ అప్పడాల్తొ ఎక్కువ తింటానండి. అప్ పడాలంటె అప్పడాల్ తు నాకు బాగ్ నచ్చిద్దనమాట.
ఉమ్. ఉమ్.
ఆ
కప్పు దింటర.
ఔనండి.
ఉమ్ తార గుడ బాగుంటయ్య.
అహ్. వడియాలైన అప్పడాలైన బాగిస్ చంగ కొ
అ మా ఇంట్లొ గుడా అప్పడాలు క అ మావోలు పలాలు గ పాపడాలుంటాయ్గ చిన్న పాపడాలు. ఆ
ఆ.
ఆ వాట్తో ఎక్కువ జేస్తర్ గానీ నా కోసమ్ పచ్చిమిర్చీలు. అది చేస్తరు తింట. మీ ఫేవరెట అండి ఇది సాంబార్
ఆ ఆనండి నా పెవరెట్
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అం